హలో చెప్పండి
అ ఏండి ఏం చేస్తున్నారు బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నామ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి చిన్నారా
అ అదే ఆ తిన్నామండి ఏం కర్రీ చేసారు
అది ఈరోజు వెండకాయ ఫ్రై అండి
ఎట్లా చేస్తారు
బెండకాయ ఫ్రై నాకు మా మమ్మీ చేసింది ఈరోజు నేను చేయలేదు నేను వేరేలాగ చేస్తా మా మమ్మీ వేరేలా చేస్తుంది
ఉమ్
మా మమ్మీ పల్లీ లేసి తీ చేసింది నేను అట్లా ఎక్కువ ఇచ్చయను
ఆహా
నాకు కర్రీ టైప్ ఇష్టం కొంచెం
ఆహా నాకు మాత్రం బెండకాయ పుల్స్ అంటె చాలా ఇష్టమండి
ఉమ్ బెండ ఉమ్ చెప్పండి
ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఉల్లిగడ్డలు అందులో వేంపి పచ్చిమిర్చి వేంపి తర్వాత బెండకాయలు కొంచెం అందులో వేసి
హ్మ్మ్
తర్వాత చింతపండు రసం పోసి మరిగిన తర్వాత అందులో కొంచెం కారం ఉప్పు మసాలా అవన్నీ స మండి మసాలా ధాన్యాాల పొడేస్తామండి అట్లా చాలా ఇష్టం తినాలి బెండకాయ పులుసు బాగా ఇష్టం అండి మాకు
బావుంటుందండి ఎదో సంథంగ్ ఏదో పోడేస్తారండీ బియ్యం పిన్న సంతింగ్ ఏదో పిండేశారు కదా
బియ్యం పిండా అండి
అంటే చికెన్ బిర్యానీ గ్రేవి
ఆ మా మమ్మీ చేస్తుంది అండి అట్లా
మా మమ్ మా మమ్మీ ఉందు మా అమ్మమ్మ కూడా అట్నే చేస్తారు కొంచెం పిండి ఏదో పిండి అది నాకు కూడా అంత ఐడియా లేదు
ఉమ్
బియ్యం పిండే అనుకుంటా
ఉమ్ మేము నార్మల్గా వండుతాం అండి అందులో బియ్యం పిండిది అది మసాలాలు అవి ఏమి చేయమండి
ఉహూ
మళ్ళీ రొయ్యల పచ్చడి
పచ్చి రొయ్యలా ఎండు రొయ్యలా
ఎం పచ్చి రొయ్యలే
ఉమ్ బాగుంటాయి పచ్చి రొయ్యల పచ్చడి
ఉమ్ పచ్చి రొయ్యలు అందులో ఉల్లిగడ్డ బా చిమ్మాయి చ్చి కొంచెం ఆనియను అవన్నీ మిక్సీ పట్టి వాటిలో ఏంపి మిక్సీ పట్టి తర్వాత కర్రీ చేసి ఉమ్ తర్వాత పూలు కొంచెం చింత పండు అందులో పిసికి ఉమ్ అందులో పిసికి ఆ కొంచం రెండు టమాటాలు కూడా మిక్సి బట్టి అందులో వేస్తే బాగుంటది
అవునండి ట్రై చేస్తా ఎప్పుడన్న బీరకాయ అయితే బాగుండు ఆ పచ్చి రొయ్యలు తింటానండి నా ఫేవరెట్ బా తింటా పచ్చి రొయ్యలు పచ్చ రొయ్యల పులుసు పచ్చరొయ్యల లైక్ బిర్యానీ చేసుకుంటా నేను లేకపోతే గులాబ్ లా చేసుకొని తింట బాగుంటాయి
ఉమ్ హమ్
న ఎగ్గులాగానే ఉంటది అది మంచిగా బచ్చరయ్యలు కొద్దిగా
పచ్చి రయలు అంటే బాగా చాలా ఇష్టం ఉంటుంది మాకు
నేను మా మామ వాళ్ళనే అలవాటు చేసుకున్న పచ్చి రోయ్యలను ఒకసారి లైక్ ఇట్లనే సమ్మర్ లో అమ్మ కి వెళ్ళినప్పుడు చ అక్కడికి తీసుకెళ్ళండు పచ్చమ అంటడు చూడండి ఇట్లా పీతలా క్రాబ్ ఇంటికిచ్చలాంటారు కదా
టి కిస్
ఆవి ఒక సరి పట్టేండు నేను ఎప్పుడు అవి తిన్లే నాకు నచ్చదు అవి తినను మ్యాక్సిమమ్ ఒకసారి అక్కడనే పొలం దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గర కట్ట లై కట్ట అే పె
ఆ ఎంటుకు ఇచ్చాల అంటే మేము ఇం సొళ్ళు కారుతుంది తెల్సా సా ఎందూకు చలికి నచ్చ నా సదా అని నేను చెప్పట్లే గాని ఇంటికిచ్చలంటే చాలా ఇష్టం
అ మా మామ్మి వాళ్ళ కూడా తిన్ అంటే నేను నేను తినకపోేది కానీ ఒకసారి మా మామ తిను మెంటల్దన్న అని ఇట్లా తిట్టి కొద్దిగా తేజ్ చేయిించిండు లైక్ ఒక పొలం కాడ అన్ని కట్టలు ఉంటాయి కదా కాల్షడ్ కట్టలే పయని నిప్పుల పైన గాల్సి ఇచ్చి తిను బావుంటది లోపల అని తీసి చ్చి నాక్ అది ఎట్లా తినాలో గూడ తెల్వదు తియ్యనికి రాదు. గట్టిగా ఉంటది గదా తీసి ఇచ్చేది ఏంఉన్న టే లోపల సేమ్ ఎగ్ లెక్క సేమ్ ఇగ ప్రాన్స్ లెక్క రోయ్యళ్ళెక్కనే ఉన్నాయి. నేనప్పటికెళ్ళ తింటా కొంచం అప్పుడప్పుడు
అ వేండ్రీకిచ్చలు మస్తుంటయి.
ఉమ్ పెద్దయే బావుంటయి, చిన్నదాంట్ల అంత ఎం ఉండదు
ఉమ్
క్రాబ్ తినాలంటనే టాస్క్ పెద్ద
అసలు మా మాప్పుడు ఒకసారి పొలాలల్లా ఎండ్రికిచ్చలు తీసుకొనచ్ చ్చిర్ తెల్సా
ఆ పొలాలల్ల మట్టిలల్ల దొరుక్
ఆ మాటిర్లల దొరక ఒక వాటి తెచ్చి వాటిని నిప్పులో లేసి కాపి ఇచ్చేది అప్పుడు నాకు అలవాటది అవి ఎండుకిచ్చలు నాకు మస్తు ఇష్టం. మ్మ్
నేను తినకపోయే నార్మల్ మా అమ్మ మమ్మీ వాళ్ళు మా డాడీ మా అన్న తినేది నేను అదే చీక అ విందదిండగాయిట్ ఉంటయి అని చెప్పిసి అన్నేది మా మమ్మ ఒకసారి ఇట్లా కాపిచ్చాండు తిన్న టేస్ట్ తీసిచ్చేండు మొత్తం అదంతా అప్పటి నుంచి చి నచ్చుది టేస్ట్ కొంచెం
ఇప్పుడు మా ఆయనకాడ అయితే తిన్నాం
ఇప్పుడు గూడ దొరుగుతున్నయి గదా
ఇప్పుడు ఏటీలో దొరుకుతున్నాయి నాకు దొరుకుతున్నాయ్ తింటున్నాం మా పేదోకి చాలా ఇష్టం అవి చిన్నోడికి నాచావు అ చిన్నోడికి ఓన్లీ చేపల కూర అంటే ఇష్టం పెద్దోడికి అంత నచ్చదు
ఇగ ఒక్కొక్కరికి ఒక్క ఫెవరెట్ ఉంటది గదా
అదే గదా
హ్మ్
ఆ ఇంకేం చేస్తున్నారు
ఏం లేదండి కాలీ
అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారా అండి
నేను మా అన్నయ వాళ్ళ ఇంటికి వచ్చానండి మమ్మీ ఇంట్లో ఉంది మేబి మిష రేపు శ్రీరామ నవమి కదా బ్లౌజస్ గుట్కు బిజ ైగ మమ్మీ ఇప్పుడు అందరు బ్లౌజ్ గుట్టనీకి ఇస్తారు కదా ఇగా మళ్ళీ రేపు ఇగా గుడికి వెళ్లాాల్సి ఉంటది రేపు క అంటే మాకు ఇక్కడ బాగా చేస్తారు అంటే లైక్ మంచిగా అంత ఊరంతా కళ్యాణంకి అ అందరికి గుడికిె వెళ్తా ఉమ్ ఇంకా రేప్ ఎట్లాి బిజీ ఉంటందని చెప్పేసి ఇయళని అన్న ఏమనాంటే కంప్లీట్ చేసుకుంటుంది ఇంకా రేపు మార్నింగ ఏ లేసి గడికి వెళ్ళి ఉమ్ రేపు గుడికెళ్ళి అక్కడనే అన్నదానం పెడతారు కళ్యాణం బాగా చేస్తారు మంచిగా ఈవనింగ్ టైమ్ ఊరేగింపూ ఈవినింగ్ టైమ్ ఇ ఊరే గంపిస్తారు అమ్మవ అంటే లైక్ ఆ రాము సీతను
మాక్కడ కూడా సేమ్ చేస్తారండి ఇక్కడ కూడా సేమ్
అదేదో పెడతారు కదా స్వీట్ లైక్ నార్మల్ పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పునే ఇంకేదో బెల్లంది బాగుంటది అది బెల్లంది మిరియాలు ఉన్న బెల్లం సమాధిపదు ఉంటారు కాని నానా పప్పు బల్ సమంతింగ్ ఎద బెల్లంది కదా ట అ
వడ పప్పు ప్పు నానబెట్టి చేస్తారు
ఆ పట్టుకొని వస్తా తీసుకొస్తాది ఇంట్లో మమ్మీ చేసి దేవుని దగ్గర పెడత కదా
ఆహా మమ్మీ పూజలు ఎక్కువ చేస్తాద
ఆ కొంచెం బాగా బానే మరీ అంత బాగా చేయదు మరి అంతడి మీడియం
ఆ
కొంచెం పూజలు ఎక్కువన లే సెంటిమెంట్ బాగా దీవున్ సెంటిమెంట్ కొంచం నమ్ముతాది
నాదేం లేదండి నేను ఖాళీగానే ఉంటా హౌస్ వైఫ్ ఆ పిండి మీలు పెట్టుకున్నా అండి పిండి మీలు నట్టుకుంటా ఉంటా
అవునా
అ
వస్తుందా మరి మ నడుస్తుందా మరి బాగా పిండి కింద నడుస్తా
నడుస్తుందాండి
ఒకే
పచ్చళ్ళు కూడా మంచిగా పడుతున్నా అండి
అవునా
ఆ
అనేం పచ్చలు వట్టాల
మేరాపల్లా ప పచ్చడి చింతకాయ పచ్చడి లబ్భక మేర ప్పల బచ్చడి ఉంటది కదా
అవు పండు మిరపకాయల పచ్చడి
ఆ
స
గ్రాండారు
ఓకే అండి
అది పచ్చడి వీళ్ళమో జొన్నలు రాగులు అవి ఇవన్నీ గిరగ వస్తున్నయి మంచిగనే పడుతున్నా ఖాళీగేమ్ ఉండట్లేదు మళ్ళీ అట్లాగే చీరలు కూడా జిగ్జాగ్ వస్తున్నయి చీరలు కూడా కుడుతున్నా
సరే అండి మరి
ఆ సరే అండి
అ